హలో
గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు.
ఎలా ఉన్నామండి బాగున్నామండి మీరు బాగున్నారా ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా అమ్మ నాన్న
ఆ అమ్మా నాన్న అంతా బాగానే ఉన్నారండి.
మీకు మ్యారేజ్ కి పిలిచారా ఇన్విటేషన్ ఇచ్చా మీకు మ్యారేజ్ ఇన్విటేషన్ ఇచ్చారా?
ఆ విజయవాళ మ్యారేజా వచ్చిందిగా ఇన్విటేషన్
మరి ఎప్పుడు బయలుదేరుతున్నారు? పెళ్లి వచ్చేసి వచ్చే నెల్ వచ్చ నెల పదో తారీఖ అండి ఏ ఏప్రిల్ పది
మాకు ఇన్విటేషన్ ఇచ్చర్లేండి. నేను అంత గమనించలేదు.
ఓ
పదో తారీఖు అంటే ఏముంది. ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు బయలుదేరటమే.
ఏ తీసుకెలుతున్నారు మీ గిఫ్ట్ ఏం ప్లాన్
మాకు పెళ్ళి కూతురు మాకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరు చుట్టాలే కాబట్టి పెళ్లి కొడుకు ఇకేమో డ్రెస్ ఒకటి తీసుకెళ్ళాలి పెళ్లి కూతురికేమో ఆడపెళ్లి వాళ్ళ తరపు నుంచి గ ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఈ డ్రెస్సింగ్ టేబుల్ గాని డైనింగ్ టేబుల్ గానీ ఇస్తామని చెప్పాము.
ఊహ్ మాకు చుట్టాలండి మాకు చుట్టాలె మేము ఏదో
మీరేమిద్దాం అనుకుంటున్నారు. మేమైతే డ్రెస్సింగ్ టేబుల్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా డైనింగ్ టేబుల్లయాము. అమౌంట్ ఎక్కువ అవుతుంది. డ్రెస్సింగ్ టేబుల్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం.
మేము కూడా ఏదో చూడాలి ప్లానింగ్ ఇంకా అవ్వలేదు ప్లాన్ చేస్ కోవాలి మరి ఏమి ఇవ్వాలో ఏమో క్యాష్ క్యాష్ ఇవ్వాలో ఏదో ఒకటి తీసుకెళ్లాలో గిఫ్ట్ ఇంకా డిసైడ్ చేసి
క్యాష్ ఇస్తే ఎట్లా అండి. క్యాష్ ఇస్తే ఏమి ఉండదు. కదా ఏదో ఒకడి డ్రెస్సు కాని డైనింగ్ టేబుల్ గానీ లేకపోతే బెడ్ బెడ్ కానీ దివాన్ కార్ట్ గాని అలాంటి ఏదో ఒకటి ప్లాన్
ప్లాన్ చెద్
క్యాష్ ఇస్తే వాడేస్తారు. వస్తువు ఇస్తే మీకు నిలబడిపోయిద్ది కదా
ఆ వస్తూ ఉంటే గుర్తు పెట్టుకుంటారు కదా ఫలానా వాళ్ళే సరే అని చూద్దాం ప్లాన్ చేద్దాం. డేరు కొంచెం టైం ఉంది కదా ఇంకా నేను ఏం అడగలేదు.
వాళ్ళ గురించి కొన్ని లవ్ మ్యారేజ్ అంటున్నారు మరి నాకు కరెక్ట్ గా క్లారిటీ లేదు. మీకేమైన్నా క్లారిటీ ఉందా.
వాళ్ళు ఫోన్ లో మాట్లాడు కుంటున్నట్టు అంటే ఫోన్ లో ఫోన్ లో చేసుకుంటున్నారు అనుకుంటా. నవు పెద్దవాళ్ళతో ఆ ఆ సె చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు. వెళ్ళి ఒప్పుకున్నారు. వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఏది ఫోన్ తార ఫోన్. తారు ఫోన్ నుంచి ఈ లవ్ స్టార్ట్ అయింది వాళ్లకి
వోద్దులేండి ఈరోజు స్ సోషల్ మీడియా లో లేకుండా ఎవరుంటున్నారు అందరు ఫేస్బుక్, ఇంస్టాగ్రాము, వాట్సపు.
అ అది ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు ఫేస్బుక్లోన్ నే ఉంటారు ఇన్స్టాలోనే ఉంటారు. ఊ ఫేస్బుక్ మారజనొచు
అందరి జీవితాలు మొత్తం మారిపోతు
ఊ లవ్ మ్యారేజ్ మరి స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు అందరి జీవితాలు అలానే మారిపోతున్నాయి కదా.
అందరూ స్మార్ట్ గా మారిపోతున్నరటు అనుకున్నారు కాకపోతే జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటున్నారు. మరి ఏం చేద్దాం.
అవునండి లవ్ మ్యారేజ్ చేసుకొనీ చాలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎవలదో ఒకళ్ళది బాగుంటుంది. చెప్పలేము ఎవళది బాగుంటుందో మనం చెప్పలేం కదా.
ఊ అవును ఈ రోజుల్లో అలానే చచ్చినాయి జీవితాలన్నీ.
చాలా ప్రాబ్లమ్స్ వస్తు న్నాయి అదే అందులో వాళ్ళు ఫేస్ చేయాలి కదా ఇ ప్రాబ్లం ఫేస్ చెనెళ్తే వాళ్ళు. నిలబడినట్టే ఫేస్ చేయాలి కదా ఇది వ చ్చిందని అమ్మో అని భయపడితే వాళ్ళు అది గెలవలేరు కదా. అది ఫేస్ చేస్తుంటా వెళ్ళాలి ఏ ప్రాబ్లమ్స్స్ వచ్చినా ఎదురు నుంచోవాలి మనం ఫేస్ చేయగలం అని నుంచుంటే ఆ వాళ్ళ లైఫ్ బాగుంటుంది.
మొన్న రీసెంట్ గా ఒకటి జరిగింది చూసారా మీరు. వైష్ణవి అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో చంపేసెసారు ఆ
అని ఎంత నమ్మింది ఎంత మోసం చేశాడు తను అసలు చంపేసి చంపి వెళ్ళిపోయాడు అసలు. గర్భవ ప్రెగ్నెంట్ అండి ప్రెగ్నెంట్. చేసి ఆరు నెల్లు ఐదు నెల్లు గర్భవతి ఎలా చంపబుద్దయిందో ఏమో లవ్ మ్యారేజ్ చేసుకొని అలా చంపేశాడు.
ఏం చేద్దాంమండి సమాజం అలా తయారయింది ఈ మధ్య
ఒ స్మార్ట్ ఫోన్ లో ఫోన్లో లవ్లు ఇలానే ఉంటాయండి
ఊ ముందు బానే ఉండిది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టుగా తర్వాత
ఇసస్తయి ఆ ప్రాబ్లమ్ కూడా ఫేక్ చేసుకుని వెళ్ళాలి కదా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నయని ఇ మనం అలానే ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మనకన్నా ఇంకా ఎక్కువగా కనపడతాయి ఊ అది మనం ఫేస్ చేస్ కుంటా వెళ్తే బాగుంటుంది లైఫ్ బాగుంటుంది
ఊ
దాన్ని ఫేస్ చేసుకుంటా మనం వెళ్ళాలి
అయితే మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతున్నారు పెళ్ళికి మీ అమ్మ వాళ్ళు కూడా ఆ రోజేనా
ఊ ఎయిట్ కు నైన్ కు బయలుదేరతారు వాళ్ళు కూడా ఎయిట్క వెళ్తారు సదస్ ఇదాగా లేకపోతే నైన్ కి మాకు మూడు రోజులు పుంటుందండి హల్ది ఉండిద్ది మెహందీ ఉండిద్ది ది మామూలు ఫె పెళ్ళి ఉండిద్ది త్రీ డేస్ ఉండిద్ది
మెహందీ టైప్ లో కానీ బ పిల్లలకి మెహందీ టైప్ లో అందరూ పెట్టించుకుంటారా మెహందీలు లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురురేనా అండి
అందరు పెట్టించుకుంటారు మెహందీ ఫంక్షన్ అంటే అందరికి అందరు పెట్టించుకుంటారు కదా
సంగీత్ కూడా ఉండిద్దా ఆ రోజు
ఊ సంగీత్ ఏమో ఏం ప్లాన్ చేసుకున్నారో చూడాలి
ఆ
హల్దీ హల్దీ ఉడిద్దండి హల్దీ హల్దీ అయితే గ్రాండ్ గా చేస్ ఉంటారు ఓ ఒలిమా అంటే వాళ్ళ ఇంటి కూడా ఒలిమా చేస్తారు రిసెప్షన్ రిసెప్షన్ అంటే వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు చేస్తారు కదా రిఫెక్షన్ వాళ్ళు ఎలా చేస్తారో మరి చూడాలి మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా మూడు రోజులు హడాహుడిగా ఉండిద్ది ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో ఆ హల్దీ రోజు బాగుండుద్డి
నేను చాలా గమనించాను అందరూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు తరుపున అందరూ పసుపు బట్టలు ఏసుకొని అస్తారు కదా ఆ రోజు
పసుపు బట్టలు పెట్టుకుంటారు పసుపు బట్టలు వేసుకుంటారు పసుపు రాసుకుంటారు పెళ్లి కూతురుకి రాసిన తర్వాత సందడి సందడిగా బాగుండిద్డి ఒకళ్ళ పసుపు రాసుకుంటారు ఆడుకుంటారు. ఆ చాలా వీడియోస్ తీస్తాం పెళ్ళు ఫోటోస్ తీస్తాం
ఉమ్ మొన్న రీసెంట్ గా ఒక మ్యారేజ్ వెళ్ళాను అక్కడ కూడా ఫోటోలు గిటోలు ఈ ఆల్బమ్ కేందంట్ కి అమౌంట్ అంతంత అవుతున్నాయి లక్ష రూపాయలు అంటే
అసలు ఆల్బమ్ చేయించుకుంటున్నారు ఆ రకంగా చేయించుకుంటున్నారు ఆల్బమ్స్ ఇవే పెళ్ళయితే ఆల్బమ్స్, వీడియోస్ ఆ దానికే పెడుతున్నారు మొత్తం వీడియోస్, ఫొటోస్ సో దీనికే అవుతున్నయ్ లక్షల్ లక్షలు.
ఇక్కలేదండి
అసలు లెక్క ఉండట్లేదు ఖర్చు పెట్టేస్తున్నారు అసలు ఇచ్చడి విడి అయిపోయిందండి డబ్బులు డబ్బులు అలానే వస్తున్నాయి ఖర్చు పెట్టడం కూడా అలానే ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఏముంటుంది డబ్బులకి విలువ ఖర్చు పెట్టేస్తున్నారు వస్తున్నాయి కదా ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులు విలువ ఏముంది. అది ఏది కావాలంటే అది కొనల్సిందే ఎప్పటికప్పుడు అరే మనకి ఈ వస్తువు లేదు కదా అని చెప్పి అప్పటికప్పుడు కొనేస్తున్నారు.
మీ ఇంటిది రోళ్ళు మీ అమ్మ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి
వాళ్ళను అడుగుతుంటే మా రెండు ఒక నెల రెండు నెలలు ఆగుమంటున్నారండి వాళ్ళు వాళ్ళది అయినతరువాత క్లారిటీ ఉండట్లేదు వాళ్ళు అయిందండి నాలుగు సంవత్సరాలు అయింది. వాళ్ళు అడుగుతుంటే ఏదో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు గట్టిగా అడుగుతుంటే ఏంది గట్టిగా ఏం అడగలేకపోతున్నాం ఇంటిముంద్ ముందు వాళ్ళు అని వాళ్ళ ఏమో నెల రెండు నెలలు అని చెప్పి అంటున్నారు. ఏం చేయాలో ఏం అర్థ
మీ తోడి కొడలు వాళ్ళకి కూడా ఇప్పించినట్టున్నారు మరి తోడి కొడలు వాళ్ళు ఏమంటున్నారు?
తోడి కోడ్ళ్లు వాళ్ళు ఇస్తారంట ఒక నెల వాళ్ళు కూడా అడిగారు ఒక నెల రెండు నెలలో మూడు నెలలో వస్తయి ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. మొన్న ఫోన్ చేసి కాల్ చేసి అడిగా నేను కూడా అడిగితే ఇస్తాము వస్తయ్ అని చెప్పి అంటున్నారు వాళ్ళు కూడా అసలు ఇప్పించినందుకే ఇలా ఉంది. వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక తీసుకున్నప్పుడు ఒక లాగ్ చెప్తున్నారుమాట ఇచ్చేటప్పుడు ఒక లాగ చెప్తున్నారు మాట అసల్ ఇలాంటీ ఇలాంటివి అసలు తీసుకోకూడదు అసలు ఊ ఇవ్వకూడదు అసలు ఇప్పించకూడదు ఇలాంటివి వాళ్ళకి మొత్తం నేనే చేశానండి. అ ఇస్తారనే ఉద్దేశంతో, నమ్మకంతో, ఇప్పిస్తే వాళ్ళు అలా చేసారు వాళ్ళు అలా చేస్. తార్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి
ఏంటి మళ్ళీ మ ఉన్న రీసెంట్ గా మీ నాన్నగారికి ఆపరేషన్ ఏందో చేయించినట్టున్నారు ఏమైంది అసలూ.
అవునండీ కొంచెం సర్జరీ చేసారు
ఏం సర్జరీ అసల్ దేనికీ ఏమైందని
హార్ట్ సర్జరీ లైట్ గా స్ట్రోక్ లాగ ఒచ్చింది. హాస్పిటల్ చూపిచచచాం ఇంజియోగ్రామ్ అది చేశారూ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఎ ఇప్పుడు కొంచెం దేవుడి దయ వల్ల బానే ఉందండి పర్వాలేదు.
దువా చెయండి రంజాన్ నల గదా
ఇన్షాల్లా, ఇన్షాల్లా, జరూర్ అండీ ఇన్షాల్లా. దువా చేస్తామండి, దివా చేయకుండా ఎలా ఉంటామండి. అ దేవుడు దయవల్ల, దేవుడు దయవల అన్. అందరు బానే ఉన్నారండి, మీ అత్త వాళ్ళు మీరు ఫంక్షన్ మీరు గూడా పండగ్. క్కి వెళ్ళారని విన్నాను
పండక్కా ఏం వెళ్తాములేండి మా అత్తగాల్లు ఎల్లంగాల్నే బిర్యాణి పెట్టారు ఏం పెట్లేదండి బిర్యానీ పెట్టారు ఉదయం పూట ఏమో టిఫిన్ గారెలు చేసారూ మధ్యాహ్నం పొలావ్ ఒండారు
ఊ
ఆ మధ్యాహ్నం పూట పొలానికి దీసుకెళ్లారు సరదాగా
ఆ
పొలానికి ఎళ్ళాము, పొలానికెళ్ళి మొత్తం అటు ఇటు తిరిగాము. పొలం పనులు చేపిచ్చుకున్ తర్వాత ఇంటికి వచ్చి, థంసప్ తాగీ, కాసేప్ పండుకున్నాము. ఏడున్నర ఎనిమిదింటికి లేచీ మళ్ళి తానం చేసేసి ధమ్ బిర్యానీ వండారు ధమ్ బిర్యానీ తినేసీ ఇంకా ఆ రోజు రాత్రి అలా, అలా, అలా, నిద్రపోయాము మాటలు చెప్పుకుంటా. త్తోళ్ళ గూడా వచ్చారు మా పిన్నోళ్ళు అందరు కలిసి మాట్లాడుకొని.
ఊ
సందడిగా సర సరదాగా గడిచిపోయింది ఉదయాన్నే చి మా బుడ్డోళ్ళిద్దరిని రెడీ చేసుకొని గారెల్తో గారెల్ చేసి మళ్ళీ గారలు వండారు తినేసేసి ఇంకా తొమ్మిదున్నరా టాటా టైం అయింది, ఇంకా బయలుదేరి వచ్చేసామండి.
బాగా చేస్తారు కదండి మర్యాదలు మీ అత్తయ్య వాళ్ళు
హూమ్ బానే చేస్తారు సరేలేండి నాకు టైం అవుతుందీ. రేపూ ఈవినింగ్ మాట్లాడదాం మళ్ళీ సరేనండీ బాయ్.
త్తంగా అండి బాయ్ అండి
అ